హలో హలో నమసారం అండి నమస్కారం అండి బాగున్నారా అండి
ఎలా ఉన్నారు
సూపర్ గున్నానండి సూపర్గున్నామండి ఖాళీగా ఉన్నామండి బోరింగ్ గా ఉంది అసలు
ఎందుకండి తిన్నారా అండి
తినలేదండి అసలు నేను మార్నింగ్ తినిండేదే
తినాలి కదండి ఆరోగ్యం ముఖ్యం కదండి
అవునండి నేను చాలా వీక్ అయిపోతున్నాను అసలు ఉన్నాను ఎక్కువ నాకు ఏ లేదండి
తొంభై మంది విలిచిన డైట్ మెయింటైన్ చేయండి అట్లే హెల్తీ ఫుడ్ తీసుకోండి
డైట్ ఏం మెయింటైన్ జేస్తాముడి అసలు డైట్ మెయింటైన్ చే
డైలీ బయట తిరిగితే అలానే ఉంటందండి
ఏమో అండి డైలీ ఏం తిరగడం లేదండి నేను అసలు ఎప్పుడో ఒక్ ఒక్కసారి వెళ్తూ ఉండంట
ఊహూ ఆ ఒక్కసారయినా కొద్దిగా సేపే తిరగాలండి డే మొత్తం తిరిగితే ఎవరికైనా అలసటుగానే ఉంటుందండి
అవునండి ఆ
ఇంకేమండి
ఏమరన్నా కొంచెం ఎలా ఉండాలనేది కొంచెం చెప్తారా రా ఓపికగా
ఏదాని గురించండి
హెల్త్ గురించి అంటే ఎలాగుండాలి
ఓకే అండి హలో
చెప్పండీ
ఆ అవునండి చెప్ తప్పకుండా చెప్తానండి ఆరోగ్యం ఉంటేనే కదా అండి జీవితం సంతోషంగా ఉంటుంది అ ఉమ్ మీరు ప్రతిరోజు వాయం చేస్తావా చేస్తారండి
వాయం ఆ అవునండి చేస్తాను వన్ అవర్ చేస్తానండి నేను ఉమ్మ్
చేస్తానండి నేను అవున అండి నడుస్తా ఎంత వన్ అవరా అండి సుమారు టాక్ అంతసేపు చేస్తారా అండి ఓన్లీ వాయం ఒకటే చేస్తారా ఇంకేమన్నా తీ అంటే డైట్ వాటరు
డైట్ అంటే చీయ్య సీట్స్ తాగ్త మార్నింగు
ఓకే
అవునండి
ఈ యోగా వల్లే మీరీకేం మీరేం తెలుసుకున్నారండి ఏం లాభం హోమ్ వచ్చేది మీకి
అంటే నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటానా దానివల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంట ఎనర్జీ లాస్ అయితాటది లేదా అప్పుడు కొంచెం ఎనర్జీ ఫుడ్ తీసుకుంటూ తీసుకుంటాను మరి గ్యాప్ తీసేసుకుంటాను దాని వల్ల కొంచెం బాడీ అనేది వీక్ అయిపోతా ఉంది నాకు దీంట్లో నీచ్ చీ మనక్ హ్యాపీ మూడ్లే కి రావాలంటే ఏం చేయాలండి
ఏంటిల్ లేదు
హ్యాపీ మూడ్లే కావాలంటే ఏం చేయాలండి దాని నుంచి నేను అలా ఫీల్ కాగుడదు దు మంచిగా హ్యాపీ గా ఏం చేయాలి
ఏమో ఉమ్ ఉమ్ హ్యాపీగా ఉండాలంటే ఇది ఎక్స్ మార్నింగ్ లేస్తానే ఫస్ట్ బెడ్ నుంటి లేస్తేనే ఒక సంతోషమైన స్మైల్ తో లేవాలి చిరాక్ గా నిద్ర లేచినామంటే ఆ రోజంతా చిరాగ్ గానే ఉంటుంది మనకి నిద్ర మెళలకు వచ్చిందంటే ఓకే ఫైన్ అని లేసేయాలి దాని తర్వాత అదే హ్యాపీగా ఉంటది తర్వాత తాజాగా కూరగాయలు పండ్లు తింటా అవే తీసుకున్నా కూడా అంటే మన బాడీకి తగినట్టు ఉంటాము అప్పుడు యాక్టివ్ గా ఉం టము
ఆ అవునండి టుమారో నుంచి నేను కూడా అలాగే ట్రై చేస్తానండి మీరు చెప్పిన అలాగా
ఉ
ఇంకా అండి మీరు అండి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ఏంది అండి
మీరేం చేస్తున్నరండి మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు
నేను ఏం చేయనండి కాళీ
అంటే వంటలు అలాగేమన్నా చేస్తా ఉంటారా
వంట అవన్నీ చేయనండి
అ హ
మీరు అండి
అవునండి నేను వంట చాలా బాగా చేస్తానండి మా ఇంట్లో అందరికీ తెలుసు వంట చేస్తానని
అవునా ఎందుకు అందరూ తింటారండి మంచిగా చేస్తారా
అవునండి ఎందుకు ఇలా అడుగుతున్నారు
అంటే లాస్ట్
మీ రూమ్ పోయింది అని చెప్పన
ఒకసారి అంటే ము ఆ ఏదన్నా చే అంటే కొందరు వంట చేస్తే చే బాగుండదు అది ఇది అంటారు కదా అని అందుకని లాస్ట్ టైం టీ చేసి గ్యాస్ని కూడా బయ భయపెట్టావు కదా అందుకని అడిగానండి
ఓకే అండి అలాగ ఏం లేదండి దీని బాగా చేస్తానండి వంటలు
అవునా ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యారా అండి దాంట్లో అయితే
మండి ఆ మూడు రోజు
ఆ
అవునను రాత్రి ఒకసారి ఆ మూడు రోజుల కప్పులో ఇప్పుడ నేను ఉప్మా చేస్తూ ఉన్నానండి
ఉప్మా లేక సిమె
ఏ పన్నెండు వచ్చ తిన్నాక మాట్లాడుదురులేండి ఎలా ఉంటదొ
సరే అండి రుచి చూస్తాను
ఆ రుచి చూసి ఎలా ఉందో చెప్పండి సరేనా
ఓకే అండి స్పూన్ నిలబెట్టిన పడిపోలేదు
అంటే మీరే అన్ బా చేస్తానండి, మీరే అన్నారు గదా, సిమెంట్ లాగా ఉంటుదా, కాంక్రీట్ లాగా. అదే స్పెషల్ స్టైల్ అండీ.
పర్మిషన్ ఎవరిచ్చారండి.
నేనే క్రియేట్ చేశానండీ. పొయ్యన్న.
హు హు సాల్ట్ వేసారాండీ.
మీరు చాలా జలస్ గ. ఫీల్ అవుతున్నట్లున్నారండీ.
ఫీల్ అవ్వట్లేదండి జస్ట్ అడుగుతున్నాను ఓ.
అంటే మీరు స్పూను. మాలో స్పూన్ నిలబెట్టేలాగా మీరు ప్ర ప్రపంచం. రడీగా రడీ.
కదండి అందుకని స్పూన్ నిలబడుతదా అనే ట. అట్ట అడిగానండి.
ఓకే అండి నేనా సాల్ట్ ఓచ్చి. మూడు స్పూన్లు ఏసానండి.
ఎందుకండి రే మన్నిసార్లు.
అంటే మొదటిది మర్చిపోయేసానండి. ఏ అడుగు ఒకసారే ఫెష్. అంత వరకు ఉండలే గాని ఏ టెస్ట్ అయిపోయి. డవుట్ ఆ మొదటిసారి వేసానో లేదో అనీ.
ఉమ్.
అది ఉక్మ. క సముద్రంలా అనిపించింది. నీళ్ళు పోసి కలిపేసాను. రంటాలియే ఇమ్ అందారికి ఉన్న. కాదు సూప్ అనుకోనీ. తినండి మీరూ ఊ.
చూస్తున్నాదండి.
సూప్ అయియున్టది కదా అప్పుడు సూప్ అయ్యిందనుకని తినేసేయండి.
హు ఊ.
నువ్వు రెసి. సూపుని తి సూపుని తాగాలండి. తినగూడదూ.
మరి మీరూ సూపుని తినండి అని అన్నారు కదండి మీరే అందుకని అడు.
నూర్. అంటే నేను ఉప్మానే చేశానండి అస్స్. తూప్ లాగా అయిపోయింది. మొదటి రెండు నిమిషాలూ యాడ్ స్కిప్ చేసి. క్లోస్ సేసా వెంటనే ఇలాగైపోయిందండి.
ఆహు.
అంటే వంట క్రియేటివిటీ అంటే ఇలా అంటాదండీ.
అవునండి హాస్పిటల్కీ బిల్లు కూడా క్రియేటివిటీ.
నువ్వు చెప్. పోర్ట్ చేసే మిరు సపోర్ట్ చేస్తె చాలండి హాట్స్ ఆస్పటల్ బిల్లులేండీ కరెంటు బిలులు గూడ తీ తీస్కొనొచ్చేస్తానండీ
సరే అండి నెక్స్ట్ టైం ఏం చేస్తారండి
బిర్యాని యేస్తానండి
దయచేసి ముందు ఇన్సూరెన్స్ తీసుకోండీ
అంటే ఏమంటున్నారండి నన్ను మిరూ
డేంజరని అంటున్నానండి
ఫుడ్డు
రాస్ టైమ్ రైస్ బదు లు షుగర్ వేసావ్ కదా సో అందుకనీ అంటున్నా అండీ అంటె
అదీ స్వీట్ బిర్యానీ ఎక్స్పీరిమెంట్ లేండి అంట్ స్వీట్ కాంక్రీట్ బిర్యానీ ఎక్స్పీరిమెంట్ ఇప్పుడు మాత్రం ధమ్ బిర్యానీ చేస్తలేండీ
ఓకే అండీ ఆ ఈసారన్న తినగలుతామా లేదా అండి చేయండి ఎవరైనా తినగలేటట్టే చేయండి
త్రమూ దుమ్ములేప్తనండి బిర్యానీని మాత్రం నేను మాత్రము మీరు మాత్రం ఒచ్చి కన్ఫామ్గ టేస్ట్ చేయాల్సిందేనం డి మా ఇంటికీ
చ అడ్రస్ పెట్టండండి ఖచ్చితంగ తప్పకుండా ఆర్డర్ చేసుకుంటం
ఒకే కన్ఫామ్ అండి మీరు ఆర్డర్ జేస్తా అంటే మేనే ఒచ్చి మీ ఇంటి దగ్గరిచ్చి పార్సలూ ఎల్పొతానండీ
సరే అండి తప్పు
ఆ అవునండి మిరు జేస్తారా ఇలాం కాంక్రీట్లూ స్పూన్ నిలబెడితె నిలబడే ఉప్మాలూ స్వీట్ బిర్యానీలూ ఇలాంటివి
లేదండి లేదండి మేమలాంటివి చెయ్యమండి
ఎందుకండి మీకు వంట చేసేక్ రాదా ఎందుకండి కిచెన్ పేలిపొతదా
చికెన్ కిచెన్ పేలిపోతదని కాదండీ మనమే దాన్ జోలుకి పోగుడ్దని పోమండి
ఎందుకంటే మీరు భయపడు అ దాన్ని అది జూసి మిమ్మల్ని భయపడుతదా
యా అవునండి
కే పాపం దాన్ని పేల్చేస్తాదీ అనా ఒహో ఒకే ఒకే ఒకే
ఇ అవది మీకే అర్థమయున్టాదండీ అంద మాత్ర అవునండి
ఆహా అంటే నాలాగ జెయ్యాల్లండి మీరు వంటలప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గుడిష్టపడతరు చానా బాగా గమ్మెందుకండీ ఏసేదీ పినాయిల్ వేయొచ్చు గదా లేకపోతే హార్పిక్ వేయొచ్చు గదా
మీరు వేసారు కదండి అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యి చేస్తాము హౌ
గాదన్ ఇగ ఆ జెమ్స్ నన్ని పోగొట్టేస్తాదండి అలా చేసి చెయ్యాల వంటలు బాగుంటాది
సరే
సరే కాదండి నెక్స్ట్ టైం నాకు మాత్రం మీరు చేసి నాకు వండ పెట్టాలండి మీ ఇంటికొ నెక్స్ట్ టైం మాత్రం
తప్పుకున్నాండి
ప్పకుండా అండి
ధన్యవాదాలండి